హలో ఎలా ఉన్నారు
ఎందుకే ఊరికే సోది కాకపోతే ఎలా ఉన్నారు తొక్కున్నారని
ఏమో అడగాలనిపించింది అడిగేస్ ఉహు
టాయడైపోయిన పర్లేదు బానేంది
మీ మ్యామ్ అడిగిండే క్వశ్చన్ వచ్చిందా
ఆ పదైదు మార్కులు పోగొట్టుకొని వచ్చిన
రితో
ఆ
ఉ
ఇంకేంటి మరి
తిన్న మంచిగా కడుపు నిండ తిన్న సాంబార్ అన్నం క నువ్వేం తిన్నవ్ మరి నాకి నువ్ ఒకటే తిన్నావ్ పంది లాగా
అందులాగా నేను తెచ్చుకుని పైనకి తెచ్చుకుందాం అంటే ఓడున్నాడు లే వాడు దినేసొచ్చాడు
వాడు తింటే పర్లేదు
ఆ మీ పిల్లోడ్ తింటే పర్లేదు
అంతే కదా లేదు మ్
చెప్పు మీ అమ్మా నాన్న అందరు బాగున్న
అందరు బాగున్నారు అందరు పెళ్ళి సందడిలో ఉంటే పెడ్లి భోజనం తింటుంటే నేను డు ఏదో రైస్ తింటున్న
చేపిచ్చిన
లడ్డూ కాబుంది కజ్జకాయలు కారాలు పెళ్లిలో స్వీట్స్ వెరైటీస్
అహా
అన్ని మిస్ మల్ల ఆంధ్రు హల్ది కి విత్ కలర్ కోడ్ డ్రెస్ అంట మా యక్క శారీ ఎందుకంటే దానికి ఆపోజిట్ అంట
అంటే ఆపోజిట్ అంటే హల్దీకి మాత్రమా
హా లైక్ హల్దీ అయిపోయి రిసెప్షన్ కి గ్రీన్ శారీ విత్ ఏదో కలర్ అన్నారు వీళ్ళు గ్రీన్ టాప్ అక్క శారీ కతే ఆ గ్రీన్ ప్యాంట్ సంథింగ్ మయక్క ఎప్పుడు లేంది షాపింగ్ ఒకేసారి నగలకి అన్నిటికి రెండు వేల ఐదు వందల షాపింగ్ చేసింది
ఓన్లీ నగలకా
ఇంకా మయక్క పెళ్లి రోజు పది వేలు కడుతుంది పది వేలు మొత్తం సారీకి ఆరు వేలు ఇదొక నాలుగు వేలు బయట షాపింగ్ స్లిప్పర్స్ అంట అవ్వంట ఇవ్వంట త
మ్ పదివేలే మేలే నాయనా
పదివేలు మేళ మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందాడా మ నాన్న కి అ అంత షా ఇది చేసింది అన్న పెద్ద కూతురు
ఓహో మీ అక్కా నేను పెళ్ళికుతురు అనుకున్నా
ఎంటది
అదే కదా
శారీ నే ఎంగేజ్మెంట్ కి తెచ్ రిసెప్షన్ శారీ నాకు ఏది ఫార్టీ ఫైవ్ ఏమో పెట్టీ కొన్నింది దాన్ జాగ దాన్ బ్లౌస్ కుటీడానికి ఎంత నియర్లీ ట్వంటీ ఫైవ్ కే ఏమో ఇచ్చింది విత్ డిజైన్ మగ్గం వర్క్ కుబిస్ అన్ని కుందిస్ అన్ని పెట్టించిింది లేటెస్ట్ డిజైన్ చేపించింది
ఉమ్ హు ఏ కాంచిపట్టు పట్టు శారీ నా బాగా
కాంచీ పట్టు ఎం అనుకోలేదు మామూలు శారీ కొంచెం లేటెస్ట్ గా తీసుకోయిందంతే
శారీ ఫోటోస్ పెట్టిందా
ఎట్లా డైరెక్ట్గా ఓ రోజు ఇంటికి పోయింటే చూసింటి